హలో
హాయ్ అండి దమస్తే
హలో
హాయ్ అండి నమస్తీ
ఆ నమస్తే అండి మీరెలా ఉన్నారు.
బాగున్నామం మీరూ అండి
ఆ బాగున్నామండి
ఏంటండి ఏం బిజీగున్నట్టున్నారు.
కొంచెం బిజీ ఉంటాండి మీరు మీరు ఖాళీగానేనా అండి
ఖాళీ అని ఏం లేదండి నేను కూడా కొంచెం చపాతీ చేసుకుంటూ మీతో మాట్లాడుతున్నాను జనరల్గా మా ఆయన వచ్చే టైం అయిందండి కొంచెం మరి నేను ఇక్కడ మష్రూమ్ చేసానండి మీరు
నేను మేము మార్నింగ్ గుత్తంకాయ కూర చపాతి చేశా కోంపిండి చపాతి చాలీసామా
వావ్ మై ఫేవరెట్ అండి గుత్తోంకయి
తద మీకేమైనా నా వాయిస్ కట్ కట్ వినిపి వస్తుందా అండి
కట్ అవ్వడం లేదండి కాకపోతే కొంచెం వాయిస్ అనేది ఆ కొంచెం రీ సౌండ్ వస్తుంది
ఇప్పుడు ఓకేనండి ఫ్యాన్ సౌండ్ మేబి ఏమో అర్థం కదా ఇంకా సమ్మర్ కదండి ఫ్యాన్ లేకుంటే ఎలా అని అలా వేసేసుకున్నాం
ఓకే ఓకే అండి అండ్ స్టూడ్ అండి ఓకే మీ ఇంట్లో ఏసీ ఉందండి
ఆ ఉందండి ఉంది ఉ
మరి వేసి వేసుకోండి మీ ఏసి వేసుకుని అ ఏసీ వేసుకోండి
సి కరెంట్ బిల్ వస్తుందండి ఆక్చుల్గా ఇ మంత్ మే చేయలేదు
మనిషి కన్నా ఎక్కువ ఎక్కువగా దాని కాదండి కరెంట్ బిల్లు అనేది మనిష
నేను బాగుంటేనే కదాండి అదైనా కర్ టల్సింది
అది పాయింట్ ఏ అండి మీరు బాగుండాలంటే మరి ఇప్పుడు ఏసి యూస్ చేసుకోవాలి కదా
నైట్ పడుకునే ముందర వేసేసుకుంటాం అండి ఇప్పుడు ఏమంత అంత అవసరం అనిపలేదు కదా సో అందుకు వేసుకోలే. మీ ఇంట్లో ఉందాండి
మా ఇంట్లో మొన్న రీసెంట్గా తెచ్చుకుందాంలేండి
ఓ అవునా ఇంతకు ముందు లేదా అండి
లేదండి లేదు మొన్ననే రీసెంట్ గా తెచ్చుకున్నాను అనమాట ఒక టూ మంత్స్ అవుతుంది తెచ్చుకు
అవునండి అవునండి ఎలా చేశారు మస్ అదేం కర్రీ బాగుంటదా టేస్ట్ నేను ఎప్పుడో ఒక పారి తిన్నాను అంతే
ఆ చాలా బాగుంటుందండి నేను మా ఇంట్లో అయితే నేను ఒక్కదాన్నే తింటానండి మా ఆయన తినరు ఆ మర మా అత్తయ్య మావయ్య గారు కూడా తినారనమాట మష్రూమ్ కర్రీ సో నేను నా కోసం అని చేసుకున్నాను అనమాట
ఓ మంచిదే అండి మ మష్రూమ్ చాలా మంచిది అంటారు నేను ఎప్పుడో ఒకసారి ఏమో తిన్నట్టు గుర్తు అండి ఇంకెప్పుడు తినలేదు
బాగుంటుందండి బాగుంటుంది కానీ చేసుకునే ప్రాసెస్ తెలివాలి ప్లస్ ఏంటంటే కొంచెం నీట్గా చేసుకోవాలి దాన్ని ఎలా అంటే అలా చేయకూడదు అనమాట. ఆ అలా చేస్తే కుంటే ప్రాసెస్ బాగుంటుంది చాలా బాగుంటుందండి అదయితే మీ ఎప్పుడు తినలేద అండి
తిన్నాను ఒక టూ త్రీ టైమ్స్ ఏమో తిన్న న్నాను బట్ ఆ చేయడానిక అయితే ఎప్పుడు చేయలేదు నేను ఎప్పుడో మా సిస్టర్ ఒకసారి చేసింది మా సిస్టర్ ఇన్ లా ఒకసారి చేశారు గుర్తు ఇంకొకసారి ఇప్పుడు హోటల్ ఆ రెస్టారెంట్ నుంచి ఏమో తెచ్చుకో కున్నట్టు గుర్తండి
ఓ ఓకే ఓకే అండి పన్నీర్ తింటారాండి
పన్నీరు తినమండి నో అండి మీరు
మేము నేను పన్నీరు ఈ మధ్య బాగా అలవాటు చేసుకున్నా అండి నాకు అంటే మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కొంచెం బాగా అలవాటు చేసుకున్నా
అవునండి నాకు పన్నీర్ అది అది ఇష్టం ఉండదు. దండి ఏదో మీరు ఎరేజర్ చూసారు ఎరేజర్స్ ఉంటాయి కదా అట్లా అనిపిస్తుంది ఏదో నాకు దాన్ని తినాలినిపిస్తుంది
నేను ఇంతకు ముందు తినేదాన్ని కాదండి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం ఇష్టంగా తింటున్నాం పన్నీర్ బిర్యానీ ని ఇవన్నీ టేస్ట్ చేసలకి కొంచెం బాగుంటుంది
నాతో కూడా అదే చెప్పారు మా సిస్టరు ఏదైతేర ఉన్నట్టుంటుంది అదేంది కొట్టేసి రబ్బరు ఉన్నట్టు నేను తినను అని చెప్పింది
ఓకే అండి మంచిదే కదండి మంచిదే పన్నీర్ తింటే
మంచిదేనా అండి ఏమి మంచిదే ఏంటండీ చపాతి విత్
ఆ మష్రూమ్ కర్రీ చేసానండి మీరు కూడా ట్రై చేయండి నేనైతే ఈయన మష్రూమ్ ని మంచిగా క్లీన్ చేసుకోవాలం
యాడ లేండి కాస్ట్ ఎక్కువ మష్రూము త్రీ ఫోర్ టు ఫైవ్ సిక్స్
లేదండి ఒకసారి నేను చేయల అద్ మష్రూమ్ మష్రూమ్ ప్రాసెస్ చెప్తాను కర్రీ ప్రాసెస్
కాదు ప్రాసెస్ ప్రాసెస్ ఓకే అండి ఆ మష్రూమ్ కాస్ ఎంత చికెన్ కే కేజీ చికెన్ వస్తుంది దానికి అవసరమా అండి
అలా అనుకుంటే దీంట్లో ప్రోటీన్స్ కానీ ఇవేవో అంటారు కదా అండి కొంచెం జనరల్ గా నాకంటే అంత ఐడియా లేదు కానీ మా ఆయన అయితే ప్రతి దాని మీద ఎన్ని క్యాలరీస్ వస్తాయి ఇవి కొంచెం ఐడియా అనమాట. సో ఏవి తీసుకుంటే ప్రోటీన్ టీంసో ఏది అనేది కొంచెం నాకంటే మా ఇంట్లో మా వారికి కొంచెం ఎక్కువ తెలుస్తుంది అనమాట. ఆయన చెప్
అంతేలేండి ఇంట్లో ఎవరికొరిక్ కంత మాత్రం నాలెడ్జ్ ఉంటేనే ఫ్యామిలీ బాగుంటది కొన్ని విష్ మనకి తెలు
అలానీ నన్నీ తక్కువ చేయ కండిని
ఇద్దరు శుద్ద మోద్దులే ఉంటే ఏం చేస్తర్లే అండి మీర్ తెలీదు అన్నారు కదం లీవ్ ఇట్ ఒదిలేన్
అలా అంతో శుద్ధ మొద్దనకండి మీరు నాకు బాధ ఏస్తుంది నిజంగా నన్ను అన్నట్టే ఉం
నిన్ను కాదండీ ఇంట్లో తెలినోళ్లంటే ఒకరుంటే పర్లేదు ఎవరో ఒకరు ఎవరోరు మనకి ఐడియాస్ ఇస్తూ సజెషన్స్ ఇస్తూ చెప్తారు. ఇద్దరికి తెలిదంటే అదీ అందుకు అలా అంటున్నానండి మిమ్మల్ని కాదు మిమ్మల్నెన్దుకంట అండి నేను
ఏమో అండి ఎందుకో మీ మీ మాట నాకు అలా అనిపిస్తోంది. బట్ కాకపోతే ఒకసారి చెప్తాను ట్రై చెయ్యడి ఎందుకైనా మంచిది మష్రూమ్ కర్రీ చెప్పనా అండి.
హ్మ్ చెప్పండి చెప్పండి చెప్పండి అవి ఎప్పుడైన్నా ఫ్యూచర్ పర్పస్ కెమన్నా యూజ్ అయితే భా యూజ్ అవ్వచ్చు కదా.
ఓకే అండి మష్రూమ్ ని ఫస్టూ ఒక ఎక్కడ ఒక మా మా సైడ్ అయితే అర ముప్పావు తీసుకుంటానండి నేను ముప్పావు తీసేస్ కున్నాను మొన్న రైతు బజార్ కెళ్ళినప్పుడు హ్మ్ నీటిగా ఫస్ట్ పైప్ పోర ఉంటుందండి ఫస్ట్ లేయర్ ఉంటుంది అదంతా నీట్ గా తొడిచేయా ఒక చాక్ తీస్కొని. నీట్గా ఇల గిల్లీ నట్ టు అంటే మొత్తం పైపోర అంత వచ్ చ్చేస్తుంది మష్ మష్రూమ్ కి
అవునండి
ఇప్పుడైతే మష్రూమ్ ని డైరెక్ట్ గా చేయకుడ్ దండి ఎందుకంటే ఆ పైపొర తీసేస్తే చేదు గాని దాంట్లో చాలా ఇ బాగోదు. తీసేయాలి కంపల్సరిగా తీ చేయాలి
అవదులేండి
ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చేసిన తర్వాత మనం కొంచెం గ్రేవీ కోసము మసాలాకి ప్రిపేర్ చేసుకోవాలండ్. మనం మసాలా ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం టొమాటో తీసుకోవాలండి. ఒక ఒక మీడియం సైజ్ టమోట తీసుకోవాలి.
హ్మ్
జీడిపప్పు కంపల్సరీగా ఉండాలి అండ్ ఇంకేంటంటే దాంట్లోకి కొంచెం వెల్లుల్లి అల్లం పేస్ట్ సపరేట్ గా చేసుకోండి ఇందులోకి కొంచెం తెల్ల నువ్వులు యాడ్ చేసుకోవాలండి తెల్ల నువ్వులు కొంచెం యాడ్ చేసుకొని ఇది మిక్సీ పట్టేయాలండి
అంతా మొత్తం జీడీపప్పు మొత్తంవేసి ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని గ్రైండ్ చేసి
అవునండి అల్లం వెల్లులు పేస్టు సప్ ప్రేట్ అండి ఈ టొమాటో జీడిపప్పు పూ నువులో
సపరేట అండి ఓకే నువ్వులు ఏమన్నా డ్రై రో స్ట్ అలా ఏమన్నా రోస్ట్ ఏమని చేసుకో ఆ అవసరం లేదండి
ఏవండి
నువ్వులు నువ్వులు
నువ్వులు ఉం చేసుకోవచ్చండి దాన్నీ ముందు అంటే నేను ఆల్రెడీ చేసి బాక్స్ కట్టేస్తాను కాబట్టి మీకు చప్పడం మర్చిపోయినాను నువ్వులు కొంచెం హీట్ చేసుకుంటేనే బెటర్ అండి
బావుంలే అండి కొంతమంది నువ్వుల ప్లేస్ లో పల్లీలు వేసుకుంట తరాండి
వేస్తారండి వేస్తారండి బట్ కాకపోతే ఏంటంటే ఈ పల్లీలు వేయడం వలన కర్రీ అనేది లాస్ట్ లో అడుగంటి పోతుంది కొంచెం త్వరగా ఇది అవుతుంది
అవును అందులో అందులో మనం జీడిపప్పు వేస్తున్నాం బట్ టి పల్లీలు అవసరం అవాయిడ్ చేయడమే మంచిది అనిపిస్తుందండి
ఓకే అలా అనుకున్న నో ప్రాబ్లం కాకపోతే నేను వెయ్యానుండి సో అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఏంటంటే అండి కొంచెం మష్రూమ్ మనం క్లీన్ చేసి పెట్టుకుంటాం వాటిని హాఫ్ చేసుకోవాలండి ఫుల్ మష్రూమ్ ఉంటుంది కదండి ధని హాఫ్ చేసుకోవాలి
అవునులేండి
ఆ అలా టూ పీసెస్ చాలు ఎందుకంటే మళ్ళీ అది కర్రీ అయిపోయే లోపల మెత్తగా చిన్నగా అయిపోతాయి అవి కొంచెం చూడడానికి లావు ఉంటాయి ఇవి కర్రి చేసుకుంటెనే మే మెత్తగా ఇప్పుడు తై నూనె లో మగ్గగానే అవి చిన్నగయిపోతాయి అన్నమాట ఉం సో ఇంకా వాటిని కొంచెం ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి కొంచెం ఆయిల్ వేసుకొని వాటిని మష్రూమ్ ని కొంచెం అటు ఇటు ఒక టూ మినిట్స్ గాని త్రీ మినిట్స్ గాని మనం అలా ఫ్రై చేయాలన్నమాట
అవునులేండి అవునులే
చేసిన తర్వాత తర్వాత ఇప్పుడు పక్కన పెట్టేసిన తర్వాత
ఈ మసాలా వేసేసుకొని సరిపోతది
యా అవునండి కరెక్ట్ అండి ఈ మా
మీరు చెప్తన్నారు కదా ఈ సో కొంచెం చాలా ఆ గసపోతన్నరని నేను అట్లా ఇంగ లాస్ట్
అంటే నేను కూడా వాక్ చేస్ చి చేస్తూ మాట్లాడుతున్ననండి నాకు జన్రల్గా ఒకే చోట కూర్చొని మాట్లాడడం నాకి
అవునవును అందుకే గసపోతన్నారా అందుకు నేను ఇంకా ఆ బానర్లీ అవన్నీ ఎందుకు మెన్షన్ లే అని ఇంకా ఒకటేసారే మషాలా
ఏంటండి
అదే గసపోతున్నారు కదా అని ఇంగ ఒకటే సారి సారి మాషాలా దగ్గరికి వెళ్ళిపోతీ
అవునండి కరెక్ట్ సో అలా మసాలా అంతా వేసుకున్న తర్వాత మనం అలా చేసేసుకోవాలన్నమాట అంత అంతే అండి పెద్ద ప్రాసెస్ ఏం కాదు త్వరగా అయిపోతుంది బట్ టేస్ట్ సూపర్ అండి మనం కర్రీ చేసుకోవచ్చు
విత్ మష్ మష్రూమ్ రైస్ కూడా చేసుకోవచ్చులేండి
కర్రీ చేసుకోవచ్చు బిర్యానీ చేసుకోవచ్చండీ మష్రూమ్ బిర్యానీ కూడా ఉంటుంది మీకు
అవునండి అదే నేను అంటున్న మష్రూమ్ రైస్ రైస్ అన్న బిర్యానీ అన్న రెండు ఒకటే కదండి ఇప్పుడిప్పుడు పెట్టారు అది బిర్యానీ అని ఇంతకుముందు అంత అప్పుడు చికెన్ రైస్ మట్
ఓకే అండి చాల బాం ఉంటుందండి ఈసారి నెక్స్ట్ ఈసారి మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో మీకి కొంచెం ఐడియాన్న వచ్చింది నేను
నేను కూడా మరీ ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు గుత్తి వంకాయ చేసే టేస్ట్ చెప్తానండి వేరే వేరే లెవెల్ వేరే లెవెల్ అట్లే వేరే లెవెల్ అండి
ఓకే అండి థ్యాంక్యూ మీరు నా వంటకాన్ని ఆ ఎలా చేయాలో ప్రాసెస్ తెలుసుకున్నారు థ్యాంక్యూ థాంక్యూ సో మచ్ అండి బాయ్ అండి
థ్యాంక్యూ అండి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టండి మీరు బాగుంటది
లేదండి మొన్ననే నేను మా ఆయన అలా మాట్లాడుకున్నాము సో చెప్తానండి త్వరలో మీకు కూడా గుడ్ న్యూస్ చెప్తాను నేను కూడా ప్లానింగ్ లో ఉన్నాను
ఉ సరే అండి ఓకే అండి బాయండి
బాయండి
ఆ